ఆ చెప్పు చెప్పు శ్రీరామ్
హలో విన వినబడుతు తుంద
ఆ వినిపిస్తుంది చేపు ఏం లేదు ఖాళీగానే ఉగాది కాబట్టి ఇంటి పనులన్నీ చేసు కోనే ఉగాది ప పచ్చడి చేసుకొని తిని ఇగ వ టిగా ఉయ్యాల లో ఊగుతున్నా
అందరు మంచిగా అమ్మ వాళ్ళు డాడి వాళ్ళు చెల్లె వాళ్ళు తమ్ముడు డు అన్నలు అందరూ
ఆ అందరు బాగా నే ఉన్నరు
ఉగాది శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి
థ్యాంక్ యూ థ్యాంక్ యూ
ఇంకా ఏం చేస్తున్నారు పొద్దున్నుంచి మరి ఖాళీ ఉగాది
పొద్దున్నుండి ఏమున్నది తొందరగా లేచినము అదే మరి పొ ద్దు నుండి లే చ్చిన లేచి ఇంట్లో లో మంచిగా ఊడ్ చేం మాది పల్లెటూరు కాబట్టి కొంచము పేడ పేడతోని మ మంచిగా కల్లాపి చల్లి ముగ్గులు వేస్ తే అ ముగ్గులకు కలర్లు నింపినాం
ఇగ పల్లెటూరులలో బాగా చిన్న చిన్న ముగ్గులు ఎస్తారు కద ఈ పండుగలకు పబ్బులకు బాగా ఈరోజు స్పెషల్ ఏమన్నా అల్కో వేస్తారా అలాగే ఏమన్న
కలర్లు నింపుతాం
కలర్లు నింపుతారు మీము అయి పొద్దు పొద్దున్న లేసి మదేముంటది ఇగ లేచినాం మంచిగా స్నానం చేసినాం కొంచెం పూజ చేసినాం తోరణాలు ఏమన్నా కట్టి మామిడి అవి రసాలు చేస్తారు కదా మామూలుగా చేసి జనులకు పంచి పెట్టినం ఇగ మంచిగా తినేసి కొంచెం పొద్దున టిఫిన్ లాగా బయటా వెళ్ళినామ్ ఇగ మార్కెట్ కు
మరి ఇంటి పనులు అన్ని ఎవరు చేసిర్రు
ఇంటి పనులు చేస్తారు మా అమ్మ వాళ్ళు చెల్లెవాళ్ళు అందరు మేం చేసి నవదా బాటిల్ నింపినం బా టార్ నింపినం బోరేసి
ఉ
హు మళ్ళీగా స్నానం మంచిగా చేసి ఎవరిది వాళ్ళు ఇగ వాళ్ళు బట్టలు ఉతుకుతారు మేము వచ్చేసినం బయట
అట్లా ఉండది ఇప్పుడు మా ఇంట్లో నేను పొద్దున లేచిన అలుకేసి ముగ్గేసిన తర్వాత తలంటుకుని స్నానం చేసి వంట చేసి స్నానాలు అంద ఈ అవ్వగానే మళ్ళీ బట్టలు ఉతికి అదంతా పనులు చేసి ఉగాది పచ్చడి చేసి తినడానికి పది అయింది. మరి
అంత లేటా పది అయితదా మా ఇంట్లో అట్లా ఏమి ఉండదు మరి మాకు అంత లేట్ ఏం కాదు మరి ఒక నాలుగీటికి మాకు అంత లేట్ ఏం కాదు మరి ఒక నాలుగింటికి లేచినామంటే అన్నీ టక్కటక్క పనులు చేస్తే ఎవరిది వాళ్ళే ఆరు ఏడు వరకు కంప్లీట్ అయిపోతుంది ఇగ స్నానాలు గినాలు మొత్తం అయిపోతే వంటలు అన్నీ చేసి ఒక తొమ్మిది అమ్మవాళ్ళు
ఎందుకు
అమ్మా చే
అమ్మ మాత్రమే వంట ఎందుకు చేయాలి
అమ్మ వేసింది మా ఇంట్లో రోజు అమ్మ అమ్మనే చేసేది వంట
నేను అనేది వింటున్నారా వంట అమ్మ మా మాత్రమే ఎందుకు చేయాలి
మా అమ్మనే చేస్తది మా మమ్మల్ని చేయనియదు ఎవరు మాం చేస్తే మంచిగా టేస్ట్ ఉండదు
టేస్ట్ విషయం పక్కకు పెట్టండి సరే వంట మీ అమ్మ చేస్త
బోలు మా అమ్మనే తోముతారు
అమ్మ ఎందుకు తోమాలి మీరు తోమచ్చు కదా
మా అమ్మ తోమనియ్యదు అమ్మనే
అట్లా ఉండది మీరు ఇంతకు ముందు ఇంతకు ముందు న్నప్పుడు ఏమన్నారు ఆడవారు మగవారు అన్నిట్లో సమానమ అన్నారు అవునా
బరాబర్
మరి ఇంటి ఇంట్లో పనుల విషయానికి వచ్చే సరికి అది ఆడపిల్ల పనిగా ఎందుకు భావిస్తున్నారు మరి
ఎవ్వరు పనులు వాళ్ళే చేస్తారు కదా బాసన్న తోమలు ఎవరు తోమ్ముతారు వాళ్ళే తోమ్ముతారు ఎవరు ఎవరు సపరేట్ సపరేట్ ఎవరికి ఒకొక్క పని అంటూ ఉన్నది వాళ్ళు వాళ్ళు పని కొని చేసుకొని ఎట్ట వాళ్ళు అటు పనికి పోవాలి
సరే సరే ఇప్పుడు బోళ్లు తోవడం అనేది ఆడవాల పనియా
ఆడవాళ్ళ పని
ఎవరు
ఎవరు అన్నారు తోముతారు అంతే
ఇప్పుడు సంపదన అం టె ముందు మగవారూ ఎసేవాను
అవు
ఆ ఆడవారు ఇంట్లోనే కూర్చొని ఉండేవాళ్ళు
బరాబర్
ఆ మరి ఇప్పుడు మగవారిత సమానంగా ఆడవాళ్లుు సంపాదించినప్పుడు ఇప్పుడు మరి ఇంట్లో పనులు మగవారు చేస్తే తప్పేమున్నది ఆ మరి అట్లాంటప్పుడు అది ఆడవార ఆడవాళ్ళ పని అని మీరే
మా ఇద మనం చెయము అవ మ మా అన్నే చేస్తడన్ని
కానీ ఇది కరెక్ట్ కాదు కదా
కరెక్ట్ కాదు అని మా అమ్మ చెప్తలేదు మన
మీ అమ్ మ్మ అంటే పక్కకు వదిలేయండి మీరయితే ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఆ ఒక చదువుకున్న వాళ్ళు ఇంకా ఏంటిది ఆడ మగ తేడలేదు ఇప్పుడ్ అందస్ సమానమే అన్ని పనులు అందరు చెయచ్చు అనీ మీ మీకు తెలుసు కద మరి మీరు చేసి అమ్మా నేను కూడ చేస్త ఇది ఆడపిల్లల పని మాత్రమే కాదు నేను నువ్వు కూడ సంపాదన చేస్తున్నావు నేను నీకు సహాయం చేస్తా అని నువ్వు ఎప్పుడ అన్నవా మీ అమ్మతో
చేసిన అమ్మ లేకుంటె నేన్ చేసుకొనొస్త
అమ్మలే కుంటే కాదు అమ్మ ఉన్నప్పుడు అమ్మా వున్నపుడు కూడ నువ్వే భోజనం తవ
అవును
హా
అవును
ఇంతక ముందు తోమా అన్నవ్
ఒక్కొక్కసారి తొమ్మ ఒక్కొక్కసారి తొమ్ముత అంతే
మీరేం చేసిర్రూ వంటకాలు ఈరోజు
ఈరోజు వంటకాలు ఏం లేదు నేను ఒక్కడినే తింట కాబట్టి నాకు ఒక బిర్యానీ మంచిగ చేసి ఇచ్చింది మా అమ్మ నేన్ తినేసి వచ్చేసిన బైట మా వాళ్ళు ఏం లేదు ఉపాసం ఉంటరు ఈ రోజు ఒక రోజు సాయంత్రమే తింటారు
మీ అమ్మ మీ నాన్న వాళ్ళు ఉపవాసమ అవున
మదన్న ఏమో గూడలు చేస్తారు పూజ చేస్తారు రమా సాైంత మ కింది వంటకాలు ఏ మేమో చేస్తారు ఇట్లా మామూలుగా పూజ చేసి ఉగాది సాయంత్రానికి స్పెషల్ ఉంటది ఇప్పుడు ఏమి ఉండదు తింటారు ఇక నిద్రపోతారు
మేము ఉపవాసం ఉంటా ఏం లేదు హలో
హలో చెప్పండి
మేము ఉపవాసం అంటే ఏముండం అందరం తింటాము ఇంకా మేము అందరం ఒకటేసారి కలిసి తినిే అలవాటు ఉన్నది పొద్దు పొద్దునే అందరం తిని తిన్న తర్వాత ఉగాది ఉగాది పచ్చడి చేసి పూజ చేసి ఇక నైవేద్యం పెట్టిన తర్వాత
ఉమ్
నేను ఇంట్లో ఉన్న
అసలు పూజా అంటే ఉగాదికి ఏ దేవుడు
ఏ దేవుడు అంటూ ఏం లేదు రోజు మేము పూజ చేస్తాం స్తాం
ఆ అంటే మాములుగా అంటే ఎగ్జాంపుల్ ఇస్తా అడిగేది ఈ రోజు ఏ దేవుడని
అదేం తెలీదు ఉగాది అంటే ఇదేం దేవునికి సంబంధించిన కాదు మన తెలుగు వారికి కొత్త కొత్త సంవత్సరం
కొత్త సంవత్సర శుభాకాంక్షలు అన్న
హుమ్ ఉగాదిఆ ఇది కొత్త సంవత్సరం అంతే ఈదిత్య సపరేట్ గా ఈ దేవుడు ఈ దేవునికి సంబంధించిందంటూ ఏమి లేదు జనవరి ఫస్ట్ అనేది బ్రిటిష్